హలో బావున్నారా
బాగున్నాం బాగున్నవా ఏం చేస్త్ ఏం లేదు ఏం చేస్తున్నావు
ఏం లేదు ఇప్పుడే తిన్న తిన్నారా
తినాలే
ఏం కూర
దొండకాయ ఏంపుడు చేసినా
అదేంది ఆంటీ నువ్వు సేమ్ అనుకుర్రా ఏంది
దొండకాయ అంటీనేమో గుత్తంకాయ గుత్తంకాయ చేస్తారు చూశినవా
ఆ అట్లే చేశిన
అట్లా చేసింది కానీ బాగుంది టేస్ట్ సూపర్ ఉంది గు త్తంకాయ ఇలాగా చేసింది మసాలా పెట్టి చేసింది ఆ అట్ట చేశింది నేనేమో ఇంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రై లాగా ఏంపినట్టు చేశిన
అవునా
ఆ ఆంటీ నిన్ననే తెంపింది దొండకాయలు మళ్ళా నేను ఇయాల తేంపిన మళ్ళా కిలన్నీ ఎల్లినయ్ ఆ ఆంటీకేమో అరకిలన్ని తెంపుకున్నట్టుంది ఇంకొకామె తెంపుక పోయింది ఈమె తెంపింది ఇంకా కిలన్నీ ఎల్లినయ్
నయమే బానే వెళ్తునైలే
ఆ ఇది చూస్తేనేమో కనబడలేదు ఈ ఆడొకటి ఆడొకటి ఉంది ఎన్నిెళ్తాయో చూద్దాం తెంపడానికి తెంపుదామని ఇంట్లో కూర ఏం లేదు ఇగా
పచ్చడ గూడా చేస్తారు కదా దొండకాయ పచ్చడ నువ్వులు నువ్వులు చింత
ఇగా నువ్వులు అవన్నీ ఏం ఏయ అవన్నీ ఏమయను గానీ చేేస్తా దొండకాయ పచ్చడ ఎట్లా చేస్తా అంటే పచ్చిమిరపకాయలు ఎంపుత దొండకాయలు ఎంపుతా
ఉ
ఇంగా ఆ ఏంపి మిక్సీ బట్టి
ఉ
చేస్తా మళ్ళీ మిక్సీ బట్టి ప పో పెట్టేస్తా
బావును బాగానే ఉంటది అది అక్క వసు మంచి ఉండచ్చ సేమ్ టమాటా పచ్చళ్లానే ఉంటది
ఆ టమాటా పచ్చళ్ళలా అని నువ్వులు ఇవ్వులయితే ఏమియ నువ్వు వేసుకోవచ్చు గానీ మంచినే ఉంటది తీసుకోవచ్చు కానీ నేను ఇంకేమ ఎయ్యను
ఆ
ఏద ఉండే చెట్టు పైనకు కూడా కట్ ఎక్కినా కాబట్టి మంచిగా పయ నాకు ఇంకా మంచి పయకి ఎక్కింది
హ
ఇకా దొండకాయలు భనే ఎల్తున్నే చనా ఎల్తున్నే
ఏముంది దొండ దొండకాయ పచ్చడి చేేసి
ఆ చేస్తేనే ఉన్నా రెండు మూడు రోజులకసారి వంతనే ఉన్నా కూరగా ఎలుగొన తప్పుతుంది ఇంకా చిక్కుడు ఎత్తులు ఉన్నాయి కాకరకాయ ఎత్తులు ఉన్నాయి నయ కూడా బడతే ఇ మ బయటర టమాటట్లో ఊడు కోనకోచ్చుకుంటె సరిపోతాధి
నేను ఈ రోజు టమాటాలు తెచ్చినా చిక్కురియా తెచ్చినా రేపు బాక్స్ లో పిల్లలకి ఇక మళ్ళా రేపు పెళ్లి బట్టలు పోవాలి ఆ వేరే దగ్గరికి పెళ్లి బట్టలు వసి రమ్మనే ఫోన్ చేసింది ఆ ఇగో రెండు తరీకే రాక మూడు త ఫస్ట్కే రాక జర రాజ రా తల్లి రా అతి తల్లి రర్రవ్వ అను తింద రర్రవ్వ
ఆ
ఆ ఏమని అ వన్ వరకు నేను ఈయన పేరు చెప్పిన ఎనలు ఎనాకు వాండి పెట్టెటోల్లు ఎవరు లెరు కథ అండుకే ఎమో ఎమానుకోని చడోయమ్మోయ
ఏముంది పో నీకు పోరాదు వదిన మరి ఎందుకంటే ఎట్లా ఇది ఉంది కదా మీ మీకు పండుగకు మొన్న పండుగ కూడా వచ్చారు ఇక ఏదో ఏదో చేస్తుారు కదా కూరాగే ఉంది
ఇగ అట్లా పోతానంటే మీ అన్న ఏదో దూళళ్ళల్లో తెలుసదు మాన
ఆ ఆ
అంటే నేను ఆ హాలిడేస్ లలో కూడా ఎక్కడికి పోలేదు కదా ఫస్ట్ తారీ పోతా పిల్లలని తీసుకని నువ్వు అడికితా పెల్లికి అని
ఫస్ట్ తాకి ఫస్ట్ తారఖ నువ్వు పోయినావు అనుకో ఫస్ట్ నాడు పోయి ఇగా అన్న రెండు తారీఖు నాడు సాయంత్రం వచ్చినా కానీ పెళ్ళి చూసుకొని మళ్ళీ మీరు సాయంత్రం వరకు రా చూస్తాయి ఒకవేళ అన్న వచ్చినా నువ్వు ఆడుండి పెళ్ళలి చూసు
లేదు మూడు తారీఖే వస్తాడు డైరెక్ట్ ఆడికొచ్చి మళ్ళా చూసుకొని ఇటే వస్తాడు
ఆ ఇంగా అన్న నాణే ఉననివా
ఆహా దగ్గర ఉంటది
ఇ అట్ అయితే మరి నువ్వు ఫస్ట్ నాడి పోయేలు రెండు తారీఖు నాడు నువ్వు పోవు అన్న మూడు తారీఖు నాడు వస్తాడు మూడు తారీఖు నాడు చూసుకొని ను పెళ్ చూసుకని అ నుంచి ఇ మళ్ళ నైట్ల్ స డిన్నర్ ఉంటది కాబట్టి డిన్నర్ పో
అంటే డిన్నర్ అంటే డిన్నర్ ఏమిండదు కాకపోతే కానీ ఉన్నోళ్ళ మా ఐదుగురము వాళ్ళు ఫ్యామ్లీకి అంత
ఆహా అంటే ఇప్పుడు అన్నీ అయిపోయినాయి ఇంకా గిన్నెలు గిన్నెలు ఎందు కాని పెళ్ళి ఒకటే చేసేసి పంపిస్తారు అన్నట్టు
ఆ అంతే ఇక ఇ అది కూడా ఏ మరి ఎట్ చేస్తారు పరా ఆరెండు తారీఖు
అంటే అందరికి చెప్తార అందరికి ఏం చెప్తలేరా
ఏం లేదు నైటే అక్కడికి వెళ్ళాలి గుడికి గంతే గుడిడు అన్నా ఇడు పోయి గుడికి వెళ్తే మబ్బులనే అయితుంది ఏడు గంటల వరకు కంప్లీట్ కావాలి
ఆ అదేలే ఈగ ఆల్రెడీ మ్యారేజ్ అయిన అమ్మాయి కాబట్టి ట్టి ఇంకా నైట్ గుడికి పోయి పొద్దున చేసుకొని దర్శనం ఇ గిట చేసుకొని అక్కనే పెళ్లి చేేేసుకని ఉంటా అయిపోతే ఇంటికి వచ్చేస్తారు ఇక
వచ్చేస్తా కానీ మళ్ళా ఎట్లా మళ్ళీ ఒక చీర కావాలి ఇప్పుడు పెట్ట వద్దు నాకు ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు అయింది వద్దు తీయనండి కానీ వద్దు తీయనంటే ఇక మనం పెట్టకుంటే ఎట్లుంటే గలిజు ఉండదా
అ కలిసి ఉందిలే గాని నువ్వు కావాలనుకుంటేనేమ ఒక ఐదు వందలు కట్న ఏ లేదంటేనేమో చీరనే కొనిస్తాను అనుకుంటేనేమ ఇంకా చీరకు ఎక్కువ పనే పడతాయి ఇంకా కాదంటే ఐదు వందల చేతిలో పెట్టినా గాని అయిపోతుది ఎందుకు మరి చీర పెట్టడం
ఫైవ్ హండ్రెడ్ పెడతాయి అట్లా కాదురా ఇప్పుడు ఆమెకు సెవెన్ హండ్రె హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అయితేనేకు అందేటట్టు వస్తుంది చీరోలు ఇక ఎత్తు పొడుగు ఉంది కదా ఈ ఫైవ్ హండ్రెడ్ చేతిలో పెట్
మరి లావు కూడా ఉండేయి మనిషి చీరలు తీసుకున్నా అందు అది అంతది అమ్మ ఇది పెచ్చింది అద అంతనే లేదా అని అది బా
మస్తుగా పెట్టినా ఎక్కువ ఎకువ రైటీ అన్ని పెట్టి చిన్న దానికి పెట్టి పెద్ద దానికి పెట్టి అందరుూ పెట్టి పట్టినా గానీ నాక ఏది గత లేదు కాగానీ ఇక ఇప్పటి నుంచి ఎవరు వేటాని సాాలించుకుని అన్నది ఏ వద్దుది ఏ రాకలిపుండానికి వస్తా కాడి ఏ అప్పుడు పెడదు తీయ వద్దు తీయ అన్నదుగానే
పండకి అన్ని పెట్టుకు కూర్చుంటార ఇక ఇప్పుడు చేతుల ఐదు వందలు పెడితే అయిపోతుది
ఆ అలాంటే ఏమో మరి ఈయనన్ను అడిగితే ఏమంటారు
ఎట్లా నీకు పండగ కూచు ఏం లేవా అళ్ళకి అక్కడ తీస్తేది లే తీసి పెెడితే పెట్టు లేకపోతే ఇంకా ఏముంది ఇకా ఐదు వందలు చేతులు గట్లు అయిపోతుది
ఏయ పండగకి ఏ పండగకు వష్ినీర పండగకే ఎవరు పెట్టలే మొన్న
ఆ ఆయన దుర్గాబాప్ప అండ ఎవళ పెడతారు లేవళ పెట్టారుద
బిఎం బాస్ కుట పెడతార్రా బియ్యం పోసుకోలే ఆ పోసుకోలేదా బియ్యం మా వాడు పోయలేదా
ఆ పోషం
బియం బస్త పెట్ కుట్టారు కనీగ బట్టలే ర అనిగా నన్ సప్పుడే సప్పుడే కూప్పినదని ఇయయా ఏమ పైసా ఇత్తలు పెడతనో పెడతానో మరి లేకుంటే ఏదన్నా అద అవుతుది అప్పటి వరకు
ఆ అ చూస్తే వాాల అే తీసుకుంటేనేమో తీసుకో అలోనే ఒక సీర తీసుకుంటా మంచిది అని అనుకుంటేనేమ ఇలా ఎంత మంచిద అది కాాలనుకున్నా గానీ ఒక పదిహేను వందలు రెండు వేలు కఖచ్చితం కావాల తీసుకోవాలనుకుంట
ఆ అంతది మళ్ళా ఈ తక్కువ తక్కువ రెడీ మన మేము బక్క ఉంటుంది ఏె వంద శీరేనా అతుంది నిమ్న్నాడికి గట్కస్కోలే బ్లూ కలర్ది ఆ టూ హండ్రెడ్
ఆ ఇప్పుడు ఆ రెండు వందల సీర పెడితే అమ్మకి రెండు వందల సీర పెట్టింది మూలు పెట్ట అట్ట అన్నారు ఆమని అది ఇాల అనుకుంట్రు అట్ట పెట్టే బాలు ఇప్పుడుంటో ఐదు వందలు చేతిలు పెడితే నేనే ఏమి తీసుకుంటలేక ఈ ఐదు వందలు పట్టుకో అని పక్క చేతిల పెస్తతే సపరుగాంట ఊకుంటది అయిపోతుది ఆమేకి కూడా సుష్మా కూడ ఏం బెట్టక చత్ర అసలా ఆమెకు ఏం పెట్టక ఆమెకు ఆ మనకు పెట్ ఆమె పెట్టేదిగా చేసేది కాబట్టి కాదు కాబట్టి మీ అక్కకి ఇచ్చినవ్ అనుకో మీ అ ఆహా
అయి పెట్టేది ఇట్లా ఆ పద్ధతులైతే మా తెలుసు
ఆ అవు మీ అక్క మీ అక్క చేతిలో పెడతావా మీ బిడ్డ చే చేతిలో పెడతావా అది ఇక నీ ఇష్టం గానీ ఇంగ అయితే ఏం బేట్టకులే
పూస్తాయి ఇగా అది గూడా ఏమి మా అన్నది ఆల్రెడీ ఏమొద్దుతియీ ఒకటయి రెండ ముడాయి ఇప్పుడు ఎందుకు వద్దు తియ్యి అని అన్నది
ఆ
పెడతే పెడతా లేకుంటే లేదు నా దగ్గర లేవానీ చెప్తా
ఆ
ఉ లేవాని చెప్పేస్తా కతమ్ ఉకుంట ఇగ ఏం చేస్తుండు తమ్ముడు మరీ ఎటుపో తిన్నా ఇప్పుడే తిన్నా అటు ఇటు తిరుగుతున్నా మాట్లాడుతున్నా
ఉమ్
ఇగా అడిగి పోయొచ్చినాం కదా కాలు గుంజుతున్నాయి
ఆహా ఏడికి పోయినావ్
అక్కడికి బ్యాగులు తేయడానికి
బ్యాగుల
చెప్పదుగా
పిల్లకి బ్యాగులు దేని పిల్లల బ్యాగులు దేనికి పోయినావు
ఆ
ఉమ్ హ
అసలు ఒక్కొక్క బాక్స్ అమ్మా రెండు వందల నూట ఎనభైఉన్నాయి ప్లాస్టిక్ బాక్స్లే
ఆ మరి ఉంటాయి ఇగ రేట్లు ఎట్లా ఇప్పుడు మల్ల సీజన్ కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు కాబట్టి ఇంక ఎక్కువ రేటే చెప్తారు
అంబాక్సులు కూడా
ఆ ఆ ఉన్నాయ్ కదా ఆ ఒకదానికి
ఏ ఇక రెండు వందలు పెట్టికి ఏమి తెస్తాం అని రూపాల్ యాభై రూపాలల్ తెచ్ ఇగ అన్న యాబై రూపాల ముప్పై రూపలో ఇచ్చి ఇచ్చిండు తీస్కండి ఇగ కర్చిది ఇగ అడుకొచ్చిండు ఒక బబ్ పప్పులుగానికి ఒకటి ఇట్లా హోల్స్ ఉం టై చూడు గ్లాస్ లెక్క అగొ అది ఒకటి కొనిచ్చిండు తే ఇగ మల్ల నేర్కట్టార్ అడు కొచ్చిండు ఫ్రీగా
ఆహ ఇగ ఏముంది ఇగ నెయిల్ కట్టర్ సర్లే ఇచిన అన్ని తీసుకు అన్ని తీసుకు కున్నాక గా పది రూపాల నెయిల్ కట్టర్ ఇయ్యారా ఇస్తారు
ఓ మూడు వందలైంది అచ్చి మూడు వందలు అంటు
పదమూడు వందలకి నెయిల్ కట్టర్ ఇయ్యారా ఇస్తారులే
ఆ పప్పుల్ పప్పుల్ మీ అన్ననైతే ధర చేసిండు నేను అడుగుదామనే వారకు పోయి నేను బయటకు వచ్చినా ఫోన్ ఒచ్చిందని
ఉమ్ అన్నబానే ధర చేస్తాడు లే
మళ్ళ ఆన్ల ఎన్ని టిఫిన్ బ్యాగ్ ఒకటె స్టాండ్టిది స్కూల్ బ్యాగ్ పిల్లల బ్యాగులు పెద్దాయి, వాటర్ బాటిల్స్ రెండు చిన్నయి మళ్ళా ఇంట్లకు మూడు బాటిల్స్ పెద్దాయి ఇవన్నీ కొన్నా న్నాం మరి మీ అన్న అబ్బో లేక్క వేసుకొని అన్ని అడ్ చేస్తాడు
ఆ మరి లెక్కచేసుకునే ఇగ గీదానికి ఇంత గిదానికి గింతాని రాసుకుంటూ
అర్ధం చేసుకొని చెప్పింది
హ్మ్మ్ అంత పడుతుది కాబట్టి అంత చే అంత అంటడు పడందే పడందే ఏం అడగడు
అవును ఏం కూర అండినవ్ మరి మటన్ పచ్చడ పెట్టినవ
పెట్టలేదు
ఎట్లా పెడుతారు మటన్ పచ్చడా మటన్ పచ్చడా ఇది సేమ్ చికెన్ పచ్చడి లాగానే ప్రాసెస్ కదా నూనెలా ఇట్లా గోలిచ్చి అది చేసి ఇది ఏసి అది ఎసి
అవును చికెన్ పచ్చడి లాగనే సేమ్ కాకపోతే ఇగ అది బాగా ఉడకబె అది కుక్కర్లో ఉడకబె ట్టాలే ఓ రెండు మూడు విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టి ఉడకబెట్టను కూడా అవసరం లేదు అందులా గుండిలు ఎమం భగోన్లా ఏసి నీళ్ళు వచ్చి నీరు వచ్చే దాకా ఉడకబె ట్టలి నీరు వంప్పేసి మళ్ళా కొంచెం ఆ నీరు ఆ మళ్ల నీరు టీ ఇంకిపోయేదాకా ఉడక అది ఏం తాలే ఏం తాలే నూనే పోసి అది తా ఉంటది మధ్య మధ్యలో కలపాల మాడిపోకుండా
అవును నీరు ఇంకి పోవాలి మొత్తం చికెన్ అయితే బాగుంటది మంచి చికెన్ అయితే ను ఫ్రేయ్ చేస్తే డీప్ ఫ్రై చేసిన కూడా బాగుంటది
ఆ నాకు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి కంటే మటన్ పచ్చడే ఇష్టం సూపర్ ఉంటది ఈ ఒక్కొక్కసారి చికెన్ పచ్చడి ఏమయితాది అంటే అది పెడు తుంటేనే నారల్ నారల్ అయితది ఇచ్చుకఇచ్చుక పోతది
ఆ ఎక్కువ పీసు అల్లా నూనెలో గోలాలే కదా
ఆ అట్లా ఒక్కొక్కసారి బాగా ఉడకబెట్టినాం అనుకో ఉడకబెట్టి ఏం ఉడుకుతుంటేనే అది ఇచ్చుకపోయి కరాబ్ అయితది అన్నట్టు ఉమ్మ్ అట్లా అయిపోతది
అట్లా ఏయకుండా డైరెక్ట్ నూనెలనే ఏయ్యాలి
ఆ
ఐ